ఆహ్
స్తారండి
నమస్కారం
బోన్ చేసార అండి
ఆ బోన్ చేసమండి మీరు బోన్ చేసారా
ఆ బోన్ చేసామండి ఎలా ఉన్నారండి
ఆ బాగున్నామండి బాగున్నారా
మీకు తెలిసిన కొన్ని పండగల గురించి ఎమన్న మాతో చెప్పగలరా అండి
మాకు చాలా ఇష్టమైన పండగ వినాయక చవితి మాహరము సంక్రాంతంటే చాలా ఇష్టమం
మాక్ కూడా సంక్రాంతి, వినాయక చవితి అంటే చాలా ఇష్టం అండి. దసరా ఆ పండుగలు ఎలా జరుపుకుంటారో, ఆ పండుగ రోజు ఏం చేస్తారో కొంచెం చెప్పగలరాండి.
వినాయక్ చవితి అనగా పండగ ఐదు రోజులు జరుగుతదండి మాసైడ్ బాగా అంతా ఫ్రెండ్స్ అంతా కలిసి బయటికి పోతాము. టెంకా పట్ల కొట్టుకొస్తాము. ఈవినింగ్ అయితనే అంత అయ్యియుంటది చుట్టుపక్కల లైట్లు లేసుకొని కలిసి సందడిగా ఇగా పండుగ చేసుకుంటామండి.
మా సైడ్ అయితే వినాయక చవితీ కొన్ని చోట్ల, కొన్ని ఏరియాల్లో ఒక రకంగా జరుపుకుంటామండి.
హ్మ్
కొన్నిచోట్ల త్రీ డేస్, ఫైవ్ డేస్ ఇగ కొన్నీ పెద్ద పెద్ద సిటీల్లో అయితే లెవెన్ డేస్ అలాగాని కూర్చోబెడతారండి. దేవున్ని
ఆ అవునండి అవునండి
ప్రతి రోజు దేవునికి నైవద్యం నైవేద్యం పెట్టడం కాని
హ్మ్
హలో
మీ ఊర్లో డ్రామాలు గాని ఇట్లా వినాయక చవితికేమన్నా డ్రా కోలటాలు ప్రసాదమో ఇట్లా అంతా బాగా చేస్తారాండి
ఆ బాగా చేస్తామండి. వినాయకున్ని నిమర్జానం చేసే రోజు సందులో అన్నదానం చేయడం, ఇంకా అలాగే పూర్వం పూర్వంలో చేసే నాటకాలు ఇలాంటివి. ఎ తోలు బొమ్మలాట బుర్రకథ
హ్మ్
అలాంటివన్నీ జరుపుతుంటామండి.
లడ్డు వేలం పాట ఇలా జరుగుతాయా అండి. మీ ఊర్లో
ఆ లడ్డు వేలాం పాట కూడా జరుగుతుందండి. అంటే అది ఎలా జరుగుతుందో కొంచెం చెప్పగలరాండి. మాకు ఐడియా లేదు
తవంత కలిసిన పిల్లల్ అంతా త కలిసి ఒక రోజు మాట్లాడుకొని లడ్డు ఇంతకంత మాట్లాడుకొని ఓ రెండు కేజీలు మూడు కేజీలలా తెచ్చి ఒకరోజు ముందుగా అంత ఇంటింటికి పోయ చెప్పేసొచ్చి వినాయకునిమజ్ జనంన ఎత్తే ముందర అందరికి ఒకసారి చెప్పి లడ్డు వేలం పాట పడతారండి ఒగోరొగరు ఐదు వేలంటా మూడ్ వేలంటా
అవునండి వేలం పాట పాడిన తర్వాత అమౌంట్ వస్తుంది కదన్ ఆ అమౌంట్ ఏ చేస్తారండి అది
అంటే ఇప్పుడు ఎవరికన్నా అవసరాలకు ఉంటాయి కదా వాళ్ళకి ఇవ్వడము మళ్ళా ఇయర్ ఇలీ ఇయర్లీ మళ్ళాస ఇయర్లీ మళ్ళ వినాయకునికి ఇచ్చయడం అ
అంటే అలాగే నెస్ట్ సంవత్సరం దేవుని తెచ్చేదానికి ఆ డబ్బు యూస్ చేస్తారండీ
ఇస్తా ఉండె వాళ్ళు అంటూ దానికి అమౌంట్ కొద్దిగా తోడుగా ఇస్త స్తారు ఆ అమౌంట్ అట్లే సామి వ్యక్తి బా ఘనంగా జేస్త్ స్తానడి
ఇట్లా వినాయకుడిని తేవడం కోసం చెందాలు అలా కలెక్ట్ చేస్
ఆ స ఆ ఏం ఇంటింటికి వెళ్తాం అంతా కలిసి నైట్ టైమ్స్ అతంత పని నుంచి వస్త స్తంటారు కదా ఇంటింటికి వెళ్ళి అందరొవతావ గెట్టుగెదర్గ అంతావుతా కలిసి ఇంటింటికి వెళ్ళి ఇట్ల వినాయకుడిని కూర్చోబెడుతున్నాము ఇ అన్నీ పర్మిషన్ అడిగి అంతా చందాలతో కలెక్ట్ చేసుకుని అంగరంగ వైభవంగా చేస్తామం
ఇంగ నాకు మరీ ఇష్టమైన పండుగ అయితే సంక్రాంతి అండి
మీకు ఇష్టమైన పండగ సంక్రాంతా అండి
అవునడి ఆ రోజు సంక్రాంతి పండుగ అనే మూడు రోజులు ఉంటుందండి ఆ ఘనంగా జరుపుకుంటమ్ అండి మూడు రోజులు బాగా ఊరందరూ బా ఆనందంగా సంతోషంగా ఉంటామండి
ఊ ఉ
మూడు రోజులు ఏమి అని
బండి ఏమన్నా టెంకాయలు ఇసరడాలు ఇట్లా నిమ్మకాయలు ఇసరడాలు ఏమన్నా చేస్తారా అండి పండగలకి
ఆ లేదండి అలా ఏం జరగదు సంక్రాంతికి అయితే ఆ పండగలయితే ఘనంగా జరుగుతుంటాయి.
కనుమ అండి ఇట్లా బాగానే ఉంటు అదే అండి కనం నా పోద్ద
ఆ కనుమ నా పొద్దు బాగుంటుందండి అంటే రైతులు ఇట్ల వారి పనిమూట్లలకు అన్నిటికీ పూజలు చేయడం కానీ
ఊహు
అంటె సంక్రాంతి పండుగ రోజేతె అయితే మన్న కొన్ని పోటీలు జరుగుతుంటాయండి ముగ్గుల పోటీలు
ముగ్గులు పోటీలు అదే కాయలిసురుకోడాలు
ఆ అవున అలాగే ఎద్దుల్ పందాలు
ఊహు మా ఊళ్ల ఎద్దులపందాలు బాగా ఘనంగా జరుగుతయి తాయండి పండగలకి
హు అంటే బహుమతులు కూడా ఏమన్నా ఇస్తుంటార అండి గెలిచిన వారికి అలా
అంతా గెట్టు అంతా కలిసి ఉంటారు రైతులంతాస రైతు సోదరులు అంతా వోతావు కలిసి ఓతేేది నాపోద్దు మా పండగ నా పోద్దు మాట్లాడుకొని టైమింగ్ కి ఇట్లా ఎద్దులకి వీడియోలు తీసుకుంటూ టైమింగ్ సెట్ చేసుకు కుంటూ ఎవరు వచ్చిన వచ్చిన వారికి బహుమతులు ఇస్తారండి. మీ ఊర్లో అండి మీ ఊర్లో ఏమన్నా జరుగుతాయా ఎద్దుల్ పందాలు
ఆ బాగా జరుగుతాయండి ఘనంగా మా చుట్టుపక్కల ఊర్లలో కూడా జరుగుత తుంటాయండి చూడ్డానికి వెళ్తుంటాము. ఇగ గెలిచిన వారికి బహుమతిగా ఫ్రిడ్జ్ బీరువా ఫ్యాన్స్ అలాంటివి ఏమన్నా బహుమతులు కూడా ఇస్తారండి.
ఊ మొహరం అండి మొహరం పం పండుగ జరుగుతుదా మీకల్లా
ఆ మొహరం పండుగ కూడా బాగా జరుపుకుంటామండి.
ఆ
చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ కలిసి
ఊ
అలాగే ముస్లిమ్స్ హిందూస్ అందరూ బాగా కలిసి జరుపుకునే పండుగ మొహరం అండి.
ఆ మీ ఊర్లో ఎన్ ఎన్ని చోట్ల కూర్చోబెడతారండి పీర్లు
మా వూర్లో రెండు చోట్ల అండి
ఆ పీర్ల గురించి ఏమైనా చెప్పగలరా మాకు తెలియదు మా ఊర్లల్లో కూర్చోబెట్టరు.
అంటే ఇది టోటల్గా టెన్ డేస్ జరుపుకుంటారండి పండగ
అవునా
ఇక మొదటి రోజు పీర్ల అది దేవుళ్ళు ఉంటాయి కదండీ
ఆ ఆ
వాటి ముందరన గుండం తవ్వి మంట పెడతారండి.
ఆ.
ప్రతి రోజు వాటిని పూజ చేసి
ఊ డే టైమ్ జరుగుతాయా అండి పండగలు మార వంటూ
ఆ డై టైము జరుగుతా అలాగే లాస్ట్ త్రీ డేస్ అయితే అలా ఎక్కువ నైట్ టైమ్స్ బాగా జరుగుతాయండి
సీన్ బావున్నా
నైట్ టైమ్స్ అలాగే అందరూ తప్పేట్లు పెట్టీ అల్లావ్ తొక్కడం
మ్మ్
పిల్లల నుంచి పెద్దవాళ్ళు ముసలి వాళ్లు కూడా వస్తుంటారండే
అవునండి అవునండి చానా తూర్లు చూసింటాము ఆ వీడియోలు చూస్తుంటాం పండగలు జరిగేటివి అంతా బాగ్ ఘనంగా చేస్తుంటారు ఎంతో మంది అంత కలిసికట్టుగా హ్యాపీగా సంతోషంగా జరుపుకుంటాండ్రు మా పల్లె టూరుల్లో అయితే అలా ఏం మ్మ్ పండగ పండక్కి బగ్రా ఘనంగ జరుగుతాదండి చిన్న చిన్న పండగలకు కూడా బాగా హ్యాపీగా అంత కలిసికట్టుగా వంటలు చేసుకుంటూ బౌ పండగలు బాగ్ ఘనంగా చేస్తారం
పీర్ల పండకప్పుడైతే లాస్ట్ రోజు జల్దీ అంటారండి
ఆ ఆ
ఈ పీర్ల స్వాముల్ని ఎత్తుకొనీ అలాగే గుండంలో దిగుతారండి
అవునండె అవునండే అంటే సామికి అట్ల ఏమన్ మా ఊల్లోకి వస్తాడు అట్లా ఏమన్నా జరుగుతాయా అండి
ఆ అవునండి కొన్ని ఫాములకి వస్తుంటాయ్ కొన్నీ రావండే
ఆ అయితే మీ ఊర్లో బా ఘనంగా జరుగుతాదం ఏవేవి ఊర్లో
ఆ ఘనంగా జరుగుతుంటాయ్
మ్మ్ మ్మ్ వినాయకి చవితి లానే జరుగుతాదా అండి అ
హ వినాయక్ చవితి లాగే బా ఘనంగా జరుగుతాదండే
ఆ డ్యాన్సులు పోటీలు అలా
డ్యాన్సులు పోటీలు అలా ఏమి ఉండవండి ఆ వినాయకచవితికి అలా తొక్కుతుంటారండి అంటే నిమర్జనం రోజు సింపుగా
కలర్లు తెచ్చుకోవడాలు చ
కలర్ లో
రిబ్బన్లు రిబ్బన్లు కట్టు కోడలు అలా
నిమజ్జనం చేసిన అంటే ఊరేగించడానికి ఎద్దులు బండి కాని టాక్టరు
ఆ అవునండి
తానే డెకరేషన్ చేయడం బాగునే
లడ్డు వేలం పట్టిన వాళ్ళకి ఏమన్నా ఉంటుందండి లడ్డ అంటూ వినాయక చవితిన వద్దు నిమజ్జనం చేసి వద్దు లడ్డు వేలం పాటు పడతారు కదా
అవును ఇడిది
ఇ ఏమన్నా ఉంటాయండి సెల్వల్ కప్పడాలు అంటే ఇట్లా మాలో జనాల్లో బగా ఘనంగా వాళ్ళ పేరు పలకడం పడంగానే
అవునండి అంటే మైక్ లో వాళ్ళ పేరు ప్రనౌన్స్ చేస్తే బాగా ఘనంగా సత్కరి ఇచ్చి బస్ చాలు వ కప్పి అలా చేస్తామండి
ఆ అ తే టాక్టర్ లో తీసుకోని పో తాను మనుషులు ఎత్తుకొని పోతారా
అంటే అదేం చిన్నదైతే ఎద్దుల బండిలో అలా తీసుకువెళ్తామండి ఇళ పెద్ద కనపతేయితే ట్రాక్టర్ లో అలా
ఫైవ్ డేస్ ఉంటారా అండి బాగా త్రీ డేస్ ఫైవ్ డేస్ అలా
ఆ త్రీ డేస్ ఫైవ్ డేస్ అయినా బాగా చేసుకుంటామండి
ఆ అంటే పాటలు ముగ్గులు పోటీలు అట్లే ఏమనా జరుగుతాయా అండి వినాయక చవితికి
ఆ పాటలు డ్యాన్సులు జరుగుతుంటాయండి
ఆ ఏమన్నా డ్యాన్సులకి బాగా ముగ్గులు లేచిన వాళ్ళకి ఏమన్న ప్రైజులు అట్లా
ఉన్న నాలు నాలుగు చూసే ప్రేక్షకులందరూ వాళ్ళకి వచ్చినంత బహుమానం మిస్ ఉంటది
ఆ అవును అండీ భోజనాలు అలా ఏమన్నా చేవిస్త ఇస్తారా నిమర్జనం ముందు ఆ అండి
ఆ నిమజ్జనం రోజూ అన్నదానం చేస్తామండి అలాగే
ఆ అంతకు ముందర రోజు భజన్ లో అట్లా ఏమన్నా ఏమన్నా
కోలాటాలు
ఆ ఆ ఉట్టి కొట్టడము డబ్బులు వేసి ఉట్టి కొట్టడము అలా ఏమన్నా జరుగుతాయండి మా ఊర్లో అదైతే ఉట్టి కొట్టడం బాగా జరుపుతారాడి కలర్ చల్లుకోవడాలు ఉటి కట్టతో కోటడానిక్ పోయినోడు మగానికి నీళ్ళు తల్లడాలు అట్లా బా దాంట్లో డబ్బులు ఎంతస్తే అంత వాళ్ళకే పుట్టిన వాళ్ళకే బా చెందుతాయి అలా బాగ ఘనంగా జరుగుతాయండి మా పిల్ల
విచారాన్ని మాకు చెప్పిననందుకు ధన్యవాదాలు అండి
ధన్యవాదాలు అండి
అ